హ బావున్నారా అండి ఆ వినిపిస్తాంది అండి మీకే వినిపిస్తాందా ఉమ్ బాగున్నా అండి
ఆ వినిపి
హుమ్ ఏం చేస్త అన్నారు
మేమ మీషో
ఏం చేస్తా ఉన్నారు
త్తవున్
అవునా ఎందుకండి ఏమన్నా ఆర్డర్ పెడదాం అనుకుంటున్నారా
ఆ
ఏమన్నా ఆర్డర్ పెడదాం అన్
ఏమన్నా అనుకుంటా ఉన్నా
ఓ ఓకే ఓకే ఆ ఆ
ఉ ఉమ్
మీకి బాయిస్
తల కొట్లేదా
నేనా నేను ఏం పెడదాం అనుకుంటా వున్న ఏమ ఉమ్ అవునులేండి ఇంక బట్టలు ఎవరికైనా ఇష్టం ఉంటది ఎన్నున్నా కావల్లా అనే అనిపిస్తది
ఉహు
హ్మ్ ఏమండి ఇంకా ఈ డ్రస్సులు చూస్తాన్నారా లేకపోతే చెప్పులు అట్లా ఏమన్నా చూస్తా ఉన్నారా
ప్యాంట్లు చూస్తా ఉన్నామండి
ఓ నైట్ ప్యాంట్లా ఓ ఇంకేమండి తిన్నారా మీరేమైనా
ఇంకా తి తిన్నారా
ఆ తినేసి తినేసే ఇప్పుడే వచ్చా అండి
చారా అండి మీరు
ఏమేమి ఆ అవునండి తినేసి వచ్చినా ఇప్పుడే మీరు ఏమండి ఇంకా తినకుండా
ఉ కొంచెం లే
హలో
ఇంకా తీన్
అవునా ఎందుకంటీ కొంచం పా
మాండీ కోన్
అవునా ఎందుకు
టో బయట తినేసి వచ్చామంది లేటు
అవునా ఏం తిన్నారు
గోబి
గోబిన మీక్ గోబీ ఇస్తామా అండి చానా
ఆ ఇష్టం
ఆ
ఉంది కదండి అందుకే చాలా ఇష్టం
ఊ అవునవున్ లేండి ఏం చేసింటారు మీకి తినీకి
కు నచ్చ ఏమో తెలిదండి ఏం చేసింటార్ ఆరో ఏమో హూ
సో
ఉ
మంచిగా చేసింటే మేలు తినేకి కొంచెం తినలా అని అన్నా అనిపిస్తది మంచిగా చేస్తే
మీకి
మీరు ఏం చేసింటారనుకుంటా అన్నారు
మీమా ఆ ఏదో
అబ్బా ఎందుకండి పప్పు చేస్తారు నీకిష్టమా
ఆ అండి వాళ్ళంతే అన్ని చేస్తే ఏమంతా నచ్చదండి పప్పు
ఆ అవును బా చేయిస్తే ఓ మా పెద్దం వంటుందన్మాట ఆమె అయితే పప్పు ఇంత బా చేస్తుందో అసలు చానా అంటే చానా బాగా
అవును
హూ చానా బా చేస్తుందామే
కొంతమంది చాలా బా చే
చాయిస్
చేస్తా
ఆ ఇట్లనో ఏమో అర్తమే కాదట్లా
ఆ
ఇన్ కెన్ని బాసెస్ ఉమ్ మీకు వచ్చా అండి పప్పు చేయడం.
నాకేమంతా రాదండి.
ఓ. ఏం చేయటానికి
ఉమ్. కోచ్చ.
ఎప్పుడాన్నా చేసినారా. చేసినారా మీరు.
ఆహానా.
ఓ. ఉమ్. అసల్ వంటలే రావా మీకి. నేను ఒక రెండు సార్లు చేసినా అండి. అది ఇంకా మా అమ్మ లేదని ఇంకా అప్పుడు. మా అమ్మ ఊరికి పోయినిండే మా అమ్మకి ఫోన్ చేసి అడిగి. ఏమేం వేయాలి అనేసి.
ఉహూ.
అడిగి చేసినా. అది మామిడికాయ పప్పు చేషిన. ఉమ్ అవును.
పప్పు చాలా బాగుంటదండి మామిడికాయ పప్పు. అప్.
ఉమ్. ఇంకొకసారి చేసేటప్పుడు మా అన్నయ్య. నాకి కొంచెం చేసినుండే ఆ పని. అంటే ఏం లేదు ఊరికే తెల్లవాయి తెచ్చి. అట్లలుఊరికే వాడు చేసి ఇచ్చినాడు.
అంతేనా.
ఉమ్ అంతే మధ్యలో ఎరగడ్డలు కోసినాడు అనుకుంటాయేమో. అంతాగా గుర్తు లేదు కొంచెమైతే చేసినాడు హెల్ప్.
ఆహ్. చేసుంటాడు లేండి కొంచెంమన్నా. హెల్ప్.
ఉమ్. ఒక పప్పులో మనం ఏం చేయ్యము కాదు ఊరికే జస్ట్ అన్ని వేసేసి. గ్యాస్ పైన పెట్టేస్తాం అవి విజిల్స్ వచ్చినప్పుడు ఇంకా. ఆఫ్ చేస్తే సరిపోతది ఉమ్.
అవును.
చిన్నప్పుడు ఏమైందంటే ఒకసారి మా అమ్మ వంట చేస్తా అదే పప్పుకి తిరువారేస్తా అనింది. హలో. ఆహ్ ఇంకా మా నాన్న మాకి అప్పుడు ఎద్దులు ఉనిండే. మా నాన్నకి ఎద్దులునిండే మా నాన్న పిలుస్తా అన్నాడు దాంట్లోకి. చేస్తామనింటే అప్పుడు. మా అమ్మ అది పెట్టేసి వెళ్ళిపోయిందనమాట తిరువాతికి నూనె పెట్టేసి. అది చానా ఈ ఎక్కువ హీట్ అయిపోయి ఆ అది గిన్నె ఉంటుంది ఇక గిన్నె ఉంటుంది కదా గిన్నె లోపల అంతా ఆ లోపల నుంచి అగ్గి మొత్తం వచ్చేసింది నల్లగా మాడిపోయింది అది గిన్నె అయితే అమ్మో ఆ చానా
అట్లా అసలు చూస్ ట్టే అల్
ఆ అవును అప్పుడైతే అస్ అసలు అబ్బాబ్బలే కానీ మేము తొందర ఇస్తా ఉంటాం మా నాన్న పిలుస్తా వుంటాడు. ఇంకా అట్లయితే పరుగు, పరుగు, పరుగునే చేస్తా ఉన్నా నా అమ్మ మళ్ళీ చేన్ దగ్గరికి పోవాల్సి వస్తుంది నేను స్నానం చేయకముందే నాకు జడలు యేసి మా అమ్మ చెన్ దగ్గరికి వెళ్ళిపోతా అండే ఇంకా ఎప్పుడైన్నా పనులు ఉంటే ఇంటికి వచ్చి నుంచి నేనే చేయాల్సి వస్తాదని ఒక్కొక్కసారి స్కూల్ కేళ్ళే ముందే పాత్రలు అన్నీ కడిగేసి వెళ్ళిపోతా అంటి నేనైతే
చున్నట్టు ఉన్నారండి మీరు
అవునండి ఇంకా ఇంటికి వచ్చిన నుంచి కూడా మా అమ్మ లిట్ ఇంటికి వస్తే నేనే కదా చేయాలా ఎందుకిలే ఇంటికి వచ్చి నుంచి తొందర తొందరగా ఇట్లే ఏం పనులు ఉండవు. కాసు దొబ్బేది ఒకటే కదా బోగులు కడిగేస్తే ఇంగ మళ్ళీ ఆడుకోవచ్చు అనేసి బాగా టీవీ అందుకు చూసుకోవచ్చు అనేసి బాగా
పొద్దున్న చేసుకొని వెళ్ళిపోతా అంటి
ఉమ్ మీ అస్సలు
ఉమ్ అసలు ఏమైనా పని చేస్తా అంటే మా అమ్మ రెండు రూపాయలు ఇస్తా అది చేసేయే అని చెప్తండే డబ్బులు అడుగుతా అండి ఇస్తావా రెండు రూపాయలు చేస్తా లేకపోతే చెయను అని ఆహ అప్పుడు స్కూల్కి మాకిరివి రెండు రూపాయలు ఇస్తా అండి షిన్నప్పుడు
దిన్ దంత గుర్తులే అచ్చం
ఆ ఆ ఎప్పుడు ఒక నాలుగో క్లాస్ మూడో క్లాస్ వరకు ఎప్పుడో ఇస్తాండే మళ్ళీ దాని తర్వాత ఐదు పది అట్లా ఇస్తాండే అప్పుడు ఇంగ చిన్నప్పుడు అంతే కదా ఎక్కువ ఎక్కువ ఇస్తా నేను లేదు ఆన్కి
నిజమే
ఇంకేమండి సరే అండి అయితే మరి మళ్ళీ చేస్తా